హ
ఏం చేస్తున్నావ్
హలో చెల్లె బాగున్నావా
బావున్నా నువ్వు
ఊ బాగున్నారా ఏం చేస్తున్నవ్
ఏం లేదు ఖాళీగా రూమ్ లో కూర్చున్నా రేపు ఎగ్జామ్ ఉంది ప్రిపేర్ అవ్వాలని కూర్చున్నా ఇగ నువ్వేం చేస్తున్నావ్
నేను ఊరికే ఉన్నా కొంచెం ఆ పీరియడ్స్ వచ్చుండే సో రెష్ తీసుకుంటున అనమాట
ఓహో తిన్నావా మరి
ఆ తినలేదు ఈ రోజు లంచ్ స్కిప్ చేసేసిన ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినా చుండే
ఓహో ఏం పెట్టిలు బ్రేక్ఫాస్ట్ లో
ఉప్మా పెట్టారు అస్సలు నచ్చలేదు నాకు
ఆహ అస్సలు నచ్చలేద
అసలు ఏం బాలేదు కొంచెం తిన్నా ఇంకా తర్వాత పడుకున్నా లేసి ఇదాకే ఒక మ్యాంగో తిన్నా
ఓ ఏమో మ్యాంగోస్ సు స్పైట మొత్తం మందుగల్పి అమ్ముతున్నారట
ఊ అవునవును అదే అదే మంచి మం చు మంగోస్ గాదు కి మెడిసిన్ అది ఇది ఇచ్చి
తిన్నందుకు నాకు ఒక్కొక్కసారి కడుపున నొస్తుంది
నాకు కూడా నాకు కూడా అలానే కడుపు నొయడము ముషన్స్ అవ్వడము అలా అయితుంది
అదే తినొద్దంట అవి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి తినందే బెటరు లేకపోతే తే తోటలలో లేకపోతే ఇంటి దగ్గర దొరికిన మాడికాయలు తిన్నది బెటరు
ఇప్పుడు నేను తిన్నవి అలానే ఊ తోటలోవే తోటలో మామిడిపల్లు
ఓహో ఎవరిచ్చారు నేను కూడా ఉప్మా నే దిన్నా ఇవాళ టిఫిను
నువు కూడ హాస్ట లోనే ఉంటావు కదా
ఆ అవును మా హాస్టల్లో కూడా ఉప్మానే చెత్తానే వండుతారు మంచిగ వండొచ్చు కానీ నీ ఎక్కడ తినేస్తామో అని చెప్పి చెత్తగా వండుతారు ఉప్మా
వాళకు కూడా మనీ మిగిలాలి కదా
ఊ అంతా అవును సెల్ఫిష్ సెల్ఫిష్ బిజినెస్ బిజినెస్ కోసం చూస్తారు తినాలి పాపం పిల్లలు తింటారు అని అసలు అద్ తినలాగా అండనే అండరు చూడ్నికి ఏంటిది ఉప్మాన అని అనిపి
వాళ్లక్ అంత దయ ఉం అంటే మన మీద చాలా బాగుండు కానీ వాళ్ళు ఓ చాలా ఆ
ఏమంటాం
చాలా అత్యాశ ఉండేవాళ్ళు మ్మ్
అట్లనే ఉంటారు ఇంకా ఇంకేంటి వెళ్తున్నావా ఈ మధ్య
రామమ్ నాన్న అమ్మ రమ్మన్నారు కానీ నేనే వెళ్ళలేదు ఇక రాఖీ పండుగ కలా వెళ్దామని చెప్పి వెళ్ వెళ్ళ వెళ్ళట్లేదు
మీ అన్నయ వస్తున్నారా మరి రాఖీకి
ఆ వస్తాడు చూస్తే అప్పుడు కూడా వెళ్ళాలా వద్దానే ఆలోచిస్తున్నా ఇక్కడే హాస్టల్ దగ్గరికే రమ్మని కట్టాలా చూస్తున్నా ఏమై
ఎందుకు
నేను ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నా సో అందుకు వెళ్ళడం కొంచెం క్లాసెస్ మిస్ అయితే మళ్లీ క్లాసెస్ మిస్ అయితయి ఫస్ట్ టైమ్ కదా
కానీ ఒక్క రోజు కదా ఇంట్లో ఉంటే అది ఫీల్ వేరే ఉంటది కదా
ట్రై చేస్తా మాక్సిమం పోతానే అనుకుంటున్నా
అ
వెళ్తా అప్పుడు వెళ్ళాలనే ఇంకెప్పుడు నేను లేను వెళ్ళట్లేదు
పండగా అంటే ఉరు ఉర్కానే వస్తదా
అదే ఇయర్లీ ఒక్కసారి వస్తది
అ
ఇంకా రాఖీ పండగ మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే
మేమి మేమి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం నాకు అన్నయ్య వాళ్ళు లేరు కాబట్టి నేనేం తెచ్ మా అమ్మయితే వెళ్తుంది మామయ్య వాళ్ళ ఇంటికి మామ్మయ్యకి రాఖి కట్టనికి
అంటే మీరు పెద్దమ్మ పెద్ద నాన్న కొడుకులు ఎవ్వరు వాళ్ళకు కట్రా
అంటే వాళ్ళు మా ఇంటి దగ్గర ఉండరు కాబట్టి కట్టము
ఆ
అంటే మా అంటే ఎవరు తీసుకెళ్ళనికు ఉండరు ఆ వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి తీసుకెళ్ళడానికి ఎవరు ఉండరు కాబట్టి కట్టం చిన్నప్పటి నుంచి కట్టలేదు కాబట్టి అలవట్లేదు ఇక అట్లా ఎవరి కట్ట లేదా మమ్మీయితే మామయ్య గడుతది చిన్నప్పుడు మమ్మీ తోటే వెళ్తుండే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చిన్నప్పుడు మమ్మీ తోనే వెళ్తుండే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి
ఆ
రాకీ గట్నేకి కాబట్టి అట్లనే ఎవరికి కట్టరు అట్లనే అలవాటు అయిపోయింది
ఉమ్
అమ్మమ్మ అయితే ఎళ్ళేటప్పుడూ ఫ్రూట్స్ తీసుకెళ్తద్ స్వీట్స్ తీసుకెళ్తదీ. ఊ మంచీ వాళ్ళ అన్నయ్యకి మంచి మంచి రాఖి సెలెక్ట్ చేసుకొని పో
ఊ
ఊ మా మామయ్య కూడా కట్టిన్ తర్వాతా ఇంగా కాళ్ళ మొక్కీ మనీ తీస్ మనీ ఇచ్చేస్. తడు అట్లా
మా మమ్మీ గూడా స్తదీ
మీ మమ్మీ గూడ ఎళ్తదా
ఊ
ఇంకా అంత బానేనా.
అహ
ఇంకేం ఇంకేం సంగతులు. ఇంకేం సంగతులు ఒస్ ఒక్కొక్కసారి సిగ్నల్ గూడా ఉండదు. ఆ అవున్ అప్పట్లో అయితే వర్షాకాలంలో అయితే సిగ్నలే రాకపోతుండే మా సైడ్ ఎప్పుడు. నీక్ గూడా వస్తలేద్ అనుకుంట సిగ్నల్.
ఊ ఆ వినిపిస్తుంది.
హ్మూ మా మమ్మీ పాత ఫోన్ ఉంటది ఆ పాత ఫోన్ లోన అయితే సరిగ్గా సిగ్నల్ రాదు. తె వినిపియ్యదు. మా డాడీ ఫోన్ గూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో అట్ల కట్ అయిపోతది సిగ్నల్ రాదు ఇన్పియ్యదు.
హ్ము
ఊ ఎందుకంటే ఇగా అం ప్చ్ ఊర్లో ఉన్నప్పుడు టవర్సు కొంచెం దూరం ఉంటాయి గదా. కాబట్టి సరిగ్గా సిగ్నల్ రాదు మా డాడీ ఇంకా పొలం కా అట్లా పోయినప్పుడయితే ఇంకా రానే రాదు సక్కగా ఇన్పీయను గూడా ఇన్పియ్యదు. మొత్తం డైరెక్ట్ కాల్ ఇట్ల బిజీ అని వస్తది. నెట్వర్క్ పరిధిలో లేదు అని అట్లా వస్తది.
ఆ
మీక్ గూడ అట్లనే ఐ
మాక్ గూడా అలానే అయితది
ఇంకేంటీ స్నాక్స్ ఏమన్నా తెచ్చుకున్నావా ఇంటి దగ్గర్ నుంచీ. హలో అక్కా. స్నాక్స్ ఏమన్నా తెచ్చుకున్నావా ఇం దగ్గర్ నుంచీ ఊహు హలో హలో అక్కా ఇన్పిస్తుందా. నేనైతే మొన్న వచ్చినప్పుడైతే. స్నాక్స్ మా మమ్మీ నాకూ మురుకుల్ పంపిచ్చుండే. అవి టీలో ఏసుకోనీ తిన్నా మురుకులయితే. నువ్వు అట్లేమన్నా తెచ్చుకున్నావా స్నాక్సు. మన తెలంగాణా వాళ్ళకైతే మురుకులయితే పక్కా.
ఆ ఊ
అప్పాలే తింటాం గదా మనం. బిస్కెట్ అవన్నీ పక్కకే మురు కులూ, గారెలూ, కారప్పూసలూ నాలు ఇ వేసుకుని తింటేనే వేరే ఫీల్ ఉంటది
హ్మ్మ్
నువ్వు కూడా వేసుకుంటావా
నేను ఆ ఏసుకుంట ఫుల్ ఫుల్ ఇష్టం అట్లా ఏసుకొని తినడం అంటే
ఉ అది దింటే ఇగ బ్రేక్ఫాస్ట్ఆ అవస
అవును అవసరం లేదు కడుపు నిండిపోతది అసలు హ్మ్మ్
మాఅక్కకైతే చాలా ఇష్టం టీ అయితే
టీ ఇష్టపడనోళ్ళు ఉంటార చాలా మంది తాగుతనే ఉంటారు కాకపోతే నేను ఎక్కువ మిల్క్ పాలుతాగుత
అంటే అలవాటు పట్టి చిన్నప్పటి నుంచి ఏది అలవాటు ఉంటే అది
హుమ్మ్
కా ఇంకా మీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళ వచ్చేటప్పుడు ఎట్లుంటాదక్క జర్నీ ఓకే ఉంటదా మంచినే ఉంటదా
ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి వచ్చినప్పుడా ఆ మాకు చాలా బస్ స్సెస్ బానే అవైలబుల్ ఉంటాయి చాలా బస్సు అవైలబుల్ ఉంటాయి పోవడం రావడం ఈజీ ఏ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఓకే మంచిగానే వెళ్ళొచ్చు కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడే కొంచెం కష్టం అయిపోతది
అంటే రష్ ఉంటారా
ఆ రష్ చాలా ఉంటారు కొంచెం ట్రాఫిక్ కూడా అనిపిస్తది హ్మ్మ్
కొంచెం కష్టమే సిటీలో ట్రాఫిక్ అంటే హెడేక్ వస్తాయి ఎకంటే ఒ డే మొత్తం ఉండి అలసిపోయి వస్తాం కదా
అవును
డే మొత్తం ఉండేసరికి ఇంకా ట్రాఫిక్ అట్లా అంటే ఇంకా అసలు ఓపికే ఉండదు అసలు ఇన్ కేసు ఒకవేళ సీట్ దొరకపోతే బస్ లో టార్చర్ లాగానే ఉంటది సరి మా నా కూడా కాలేజ్కి వెళ్ళే సైడ్ మా బస్ అయితే ఫుల్ రష్ ఉంటది చాలా అంటే చాలా రష్ ఉంటది మా కాలేజ్ సైడ్ే ఇంకా త్రీ ఇంకా టూ కాలేజెస్ ఉంటాయి మొత్తం త్రీ కాలేజెస్ ఉంటాయి కాబట్టి
నేను కూడా కాలేజ్ లో ఉన్నప్పుడు సేమ్ అంతే అసలు చాలా కష్టం అయ్యేది
ఇంకా వర్కర్స్ కూడా అటు సైడ్ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కబట్టి చాలా కష్టం అవుతుండే ఎట్లుంటది అంటే ఆ ఉంటాయి
హ్మ్మ్
సో కాబట్టి వాళ్ళు బస్సే ప్రిఫర్ చేస్తారు మాకైతేఈగా ఛాన్స్ ఉండదు టైంకి వెళ్ళకపోతే దొరకదు కాలేజ్ టైమింగ్కి వెళ్ళకపోతే కాలేజ్ లో ఐడి కార్డ్ స్కాన్ అయిపోద్ది
ఆ
చాలా కష్టమైతుండే ఇంకా నువ్వే చెప్పాలి. ఇంత మంచిదైనా ఇవన్నీ రోజు ఉంటేయి గాని ఏదోగా
లేదు అన్ని ఉంట అప్పుడప్పుడు మాట్లాడుకుంటే కూడా కొంచెం బాగుంటది కదా మ్మ్
సరే మరి వేరే పన్లో ఉన్నా మరి చదువుకుంటా బాయ్
ఆ బాయ్ బాయ్.
మ్